నాకు విని
వినిపిస్తుందండి
మీరిలా ఉన్నారు
బాగున్నామండి మీర్ బాగున్నార
ఆ బాగుంది మీరు బాగున్నారా
మ్ బాగున్న
చూస్తున్నారు తిన్నార
తిన్నామండి మీర్ తిన్నార
అవును వచ్చి ఫెస్టివల్
మీ సైడ్ డిస్టర్బెన్స్ కదా ఉండి
చొక్క సెకెండు బస్ ఇప్పుడు వీన్ వినిపిస్తుందా ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంది అందుకోసమని ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు విపిస్త్ ఆ ఆ చెప్పండి మిషన్ లేనిది ఇది ఏం చేసుకుంటారు
అయ్యో రేపు పండగ కదండి ముగ్గులేసు పాటవీన
ఓహో ఇంకెవరైనా
చెప్పండి
ఫెస్టివల్ జ్వరం అంటాన్న
ఆ అవునండి శ్రీరామనవమి
అవునా నాకు ఉంది ఉంది ఏం చేస్తారు పండక్కి స్పెషలు
మేము స్ర రాముడికి పూజించుకుంటామండి
ఆహా హా
ఉమ్ శ్రీరావనమి రాముడు పుట్టినది కదా జన్మదినం అందుకని శ్రీరామనవమి చేసుకుంటం
ఆహా
ఉమ్
మేము కూడా చేసుకుంటాం ఇక్కడ మేము కూడా ద-దేవునికి ఇక్కడ పూజ చేసి మా సైడ్ కూడా
ఓకే అండి వినిపిస్తుందండి
ఆ ఇక్కడ పూజ చేసి శ్రీ రామనావమ్ బాగా పండుగా ఇక్కడ దేవుని పూజ చేస్తారు మాసైడ్ కూడా తిరుమూసి ఎ చూఠెన్నరకు ఎయిట్ టు టెన్ వరకు
మాకు త్రీ డేస్ ఫై డేస్ అలా చేస్తారండి
త్రీ డేసా
అవ్
త్రీ డేస్ ఏం చేసుకోరు
స్వామి వారి పుట్ పుట్టినరోజు ఒకటి పట్టాభిషేకం రెండో రోజు మూడో రోజు వసంతాలు కళ్యాణం అలా చేస్తారండి
ఆహా ఫస్ట్ రోజ ఏది
ఫస్ట్ అది స్వామి వారి పుట్టి పుట్టినరోజు
ఆ దానికి నార్మల్గ పూజ చేస్తారు సెకండ్ రోజు
విన్పిస్తుంద
ఆ విన్పిస్తుంది జెస్ట్ చిన్న మాటలు విన్పిస్తుంది నయానే మాట్లాడ్డు
విన్పిస్తుంది
ఆ సెకెన్ రౌండ్లు
సెకండ్ రోజు పట్టాభిషేకం అంటే స్వామి వారు రాజు అవుతారు కదా రాములు దానికి పట్టాభిషేకం ఒక రోజు చేస్ తారు మూడోవ రోజు కళ్యాణం
ఒహో ఒకె మూడు రోజు సార్ మూడు రోజులు ఏం లేదు ఒక్క రోజే ఒక రోజుకని అంత చేసేస్తారు ఆ రోజ్
మాకు మూడు రోజులు చేస్తారండి
అహా మూడు రోజులే చేస్తరా మీకు
ఉయ్
అహా ఆ సరే ముందు కదా అక్కడ అంటే అక్కడ క్కడి మాత్రమేనా అలా
చేసుకోగలము అనుకుంటే త్రీ డేస్ చేసుకోవచ్చు లేదు మన వల్ల కాలేదు ఒక రోజ్ చేసుకుంటే చాలు అనుకున్నప్పు ఒక రోజు చేసుకుంటారు అలా అన్నమాట అలా అన్నమాట
ఆహ మేమైతే ఎప్పుడు చేయలేదు అంటె మాకు తెసాయి త చేసేదంతా ఒక్కె రోజే ఆ రోజులోనే అ పూజలన్నీ ఆ రోజు చేసేసి ముందిస్తారు
మాకు త్రీ డేస్ చేస్తారంండి
హ్మ్ మీరు కూడా త్రీ డేస్ చేస్తారా
అవును
ఆ
చెప్పండి
అము ఆ మూడు రోజులు కూడా మీరు ఇంట్లో అంత పూర్తిచేసి బయట కూడా చేస్తారు ఏ
ఒక్క నిమిషం అండి మీ వాయిస్ సరిగా వినిపిట లేదు నాకు
వినిపిస్తుంద వినిపిస్తుందా అ నాకు వినిపిస్తుంది ద చేస్తారా అంటే అప్పుడ
సరిగ్గా అర్థం కాలేదు మీరు అడిగిన ప్రశ్న
ఇప్పుడు మీరు త్రీ డేస్ టెంపుల్
వాయిస్ బ్రేక్ అవుతా ఉందండి
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తూ
ఆ మీ ఇంట్లో మాతమే చేస్తారా బయట కూడా చేస్తారా టెంపుల్
ఆ అంటే ఊరుకొక రా హిమాలయం ఉంటంది కదా ఆ రామాలయంలో చేస్ వారు ఇంట్లో కూడా చేసుకుంటారు
మూడు రోజులు కూడా ఇంట్లో
అవును దేవుడి పెట్టి మామూలుగా పండుగలకి ఎలా చేసుకుంటామో అలాగే నిద్ర లేసి ఇల్లులు క్లీన్ చేసుకొని తోరణాలు కట్టుకొని అరిటాకులు కట్టుకొని దేవుడికి పూజించుకుంటారు
ఆ ఆ
ప్రసాదం గా స్వామివారి బెల్లం పానకము
అవును ఆ
గూగుల్ పప్పు పెసలపప్పుతో నైవేద్యము
ఇక్కడ ఆ హ్మ్
ఇంకా చాలా చేస్తారు
అవున ఒకె నా సైడ్ దీని పేరుతది మా సైడ్ చేసేవైతే ఈ బో పెసరు గారేలు చేస్తారు మళ్ళీ ఇది చేస్తాారు పానక గదా ఆ రెండు ఆ రోజే ఇంక ఫుడ్ ఇగ కూరగాయలు
మీ ఊర్లో రామాలయం ఉంద
మీక్ కూడ
ఆ ఉంది
మయె
మీరేమేమి చేస్తారు పొద్దున్ లేసి
పొద్దున్నే లేసి ఫస్ట్ దేవునికి పూజ
వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుంది
ఆ
చెప్పండి
అదే ఇప్ ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
న క
చెప్పండి
అత్
మీకు నెట్వర్క్ ఇష్యూ అనుకుంట
విన్పిస్తుందా
చెప్పండి చెప్పండి
అ విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ టెంపుల్ కి పోయేసి అక్కడ అక్కడ ఇంకా సర అక్కడ కూడా ఇస్తారు కదా కేసరు గళ్ళ అవన్ని అవి చే సరి తీసుకొని వచ్చి ఇ చేసుకొని చేసుకుంటాం
ఓహో
అవును అక్కడ నేను మా అమ్మమ్మ వాారింటి సైడ్ అయితే అక్కడ ఉకి పర్సనే ఐడియా ఉందా నచు
మ్మ్
ఇట్లి పర్సన్ ఐడి ఉందా ఆ మా అమ్మమ్మ సార్ ఇట్లు పరిసని ఒకటి ఉ ంది మీకు పోయసి బస్టం పడుకొని ఉట్లు కొడతారు ఇప్పుడు ఉట్లు కొడతారు కొన్న దగ్గర ఎక్కడంటే కృష్ణ కృష్ణాష్టమికి ఎప్పుడు ఉట్లు కొడతారు చూడు ఒక అదేమి కడువ తీసుకోరి అదిే ఊడు ఉట్లు ఎట్లా కొడతారో ఇక్కడు కూడా అట్లా ఉట్లు కొడతారు అన్నమాట ఆ ఊట్లు తీసుకో ఊట్ల వెళ్ళసి అక్కడ ఊట్లో తీసుకో అది వెళ్ళి కొన్ని ఊర్లలో కొన్ని కొన్నిసార్లు వెళ్తూ ఉంటారు అది పార్టిసిపేట్ చేయడానికి అక్కడ అది పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి అది పార్టిసిపేట్ చే న్నప్పుడు అది ఎవరైనా ఒకవేళ కట్టేసినారంటే ముట్ అనేది ము అనేది కట్టే కట్టినారంటే వాళ్ళు ప్రైజ్ మనీ ఇలా ఆఫర్ అనేది ఉ స అ
మా సైడ్ అలా ప్రోగ్రామ్ ఏమీ లేదుండి శ్రీరామనవమి అంట వాయిస్ బ్రేక్ అవుతాందండి
ఇప్పుడు వెలిపిస్తుందా ఓ
చెప్పంది
వినిపించిందా
హ వినిపిస్తుంది
ఆ అక్కడ రావునసలు ఫ వుసి స చెస్త
సడ అలా లేం దక్ే దేవుడికి పెట్టుకుాం ప పట్టాభిషేకం స్వామి వారి పెళ్లి
ఆా
అను ఉఊడితే ఉంట
హ ఎస్
చేస్తామండి
మేము కూడా ఈ ఫెస్టివల్కి అదే చేస్తాం అది అయిన తర్వాతనే వేరే వి చేస్తాం
ఓకేండి
మీ సైడ్ నుండి ఈ సంతోష వచ్చినం న ధన్యవాదాలు థ్యాంక్ యూ
థ్యాంక్ యూ